హాయ్ బా
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఉమ్ ఇంకా అండి ఏంటి స్పెషల్ ఈ రోజు మంగళవారం కదా టెంపుల్స్ క అలా వెళ్తారా
ఆ అట్లా ఏం లేదండి స్పెషల్గా ఇంకా మనసు బాలేనపుడు వెళ్ళాలనిపించినప్పుడు రెగ్యులర్ గా వెళ్ళాలి అనే థాట్ అయితే లేదు
ఓకే అంటే మీకు పూజలో అవి ఇంట్రెస్టెనా అండి
ఆ ఇంట్రెస్ట్ అండి పూజలు నాకు చాలా ఇం ట్రెస్ట్ పూజలు ఇంట్లో పూజ చెస్ కొనేదని అయితే ఈ మధ్యలో కొంచెం ఇంటి యజమాని చేస్తే మంచి కి ఫలితం ఉంటుంది అంటుంటే మా హస్బెండ్ కి రుద్ దని ఇంకా
అవునవును జెంట్స్ చేస్తే మంచిది మా ఇంట్లో కూడా అం జెంట్స్ అసల్ చెయ్ రండి ఏదో వచ్చినా అలా పెడ్ పెడ్తామా అయిపోయిందా పూజ అన్న ట్లే ఉంటదొ వాళ్ళు జేస్తే మనం మంచిగా పూలు అలం కరించి అన్ని రెడీగా చెస్ తే వాళ్ళు వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతారు ఉమ్ కానీ అలవాటు చేయడం మంచిదే
అవునండి తన కార్తీక మాసంలో ప్రతి మండే కొంచెం ఫాస్టింగ్ ఉంచాను నేను నాతో పాటు తనని కూడా ఉంచిన ఫాస్టింగ్ అయితే కొంచెం ఉమ్ ఏదో బెటర్గా అనిపించిందంట ఎంతో కొంచెం ఏదో కలిసి రావడం వల్ల కలిసి రావడం అట్లా జరిగింది ఇ అనిస్ తనకు ఓన్ ఎక్స్పీరియన్స్ తో ఇంకా తనే డైలీ మార్నింగ్ పూజ జేస్తారు
అవునవును మనకు అది తెలిసిపోతుది ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనం ఒక దాన్ని నమ్మితే దా పాజిటివ్ నమ్తే మన పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి దాని ఏదైనా సరే అండి అది దేవుడు అనే కాదు మనం జేసే వర్క్ కావచ్చ డు మనుషులు కావచ్చు ఏ దేవుడు గావచ్చు ఎవరైనా మనం పాజిటివ్ గా వాళ్ళని ఫీల్ అయితే పాజిటివ్ అయి సే వస్తాయి రిజల్ట్ కూడా పాజిటివ్ గానే ఉంటుంది మళ లేదు నచ్చట్లేదు య లేదు ఇది నచ్చట్లేదు నాకు నెగటివ్గా అనిపిస్తుంది అని ఫస్ట్ నుంచి ఆ నెగటివ్ ఫీలింగ్ తో ఉన్నాం అనుకోండి పని అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు ఇంకా అదే ఫీలింగ్ లో ఉంట టమింకా
అవునండి ఫస్ట్ మనము నమ్మడమే ఫస్ట్ ఏదైనా పాజిటివ్ అంతే
థింకింగ్ ఉండాలి అది ఏదైనా స్టడీ ఎ జామ్ ఆ హెల్త్ దేవుడు ఏదైనా సరే అట్లా పాజిటివ్ గా థింక్ చేస్తుంటే అన్ని నచ్చుతే ఆ రోజు డే అంతా కూడా మన చాలా మంచి
హ్యాపీగా అనిపిస్తది అవును
సరే ఎండ్ ఆఫ్ ది డే ఇదో ఒక పీస్ఫుల్ డే మనం ఈరోజు
కంప్లీట్ చేసాము అని అవును అవును అండి అవును యాక్చ్యువల్ గా మా హస్బేండ్ అసలు పూజా అవును అవునండి అవును పూజలు జేసేవారు కాదు కాకపో కొంత తన ఓన్ ఎక్స్పీరియన్స్ లో కొంత అనిపించిందంట ఫీలింగ్ ఆ ఇంకా లేదు నేనే చేస్తాను డైలీ అని తనే చేస్తున్నారు ఇంకా నేన్ ఏం
ఊ బెటర్ కదా
ఆ టెంపుల్స్ కంటే ఇంకా, అవునండి అవును ఎగ్జాక్ట్లీ అదే ఇల్లు క్లీన్ చేసి ఊడ్చి తూడ్చి పెట్ తెస్తే వర్క్ కూడా అం నేనే చేసుకుంటానండి పనామైనట్ల వాళ్ళ పైన డిపెండ్ మము నచ్చము గుడ
ఊ హ నాకే నాకీ ఇ మధ్య సర్జరీ అయిందండి దాని వల్ల పెట్టుకోవాల్సి వోచ్చింది ఒక అ ఫైవ్ సిక్స్ మంథ్స్ మంచి ఆ నాక్స్ అక్టోబర్ లో ఐయింది చిన్న సర్జరి ఇంకా దాని వల్ల అంత నేనే చేసుకునేదాన్ని ఇప్పుడు అలా అయిన దగ్గర్ నుంచి కొంచెం బరువులు అది ఎత్తోదన్నార్ కాన్ నేనింకా మెయిడ్ ని పెట్టుకున్నాను ఇన్
కుంటేనే కదా త్వరగా రిక్
ఉమ్ ఆ అందులో బ్లడ్ తక్కువ ఉంది నాకు చాలా సెవనె హుండింది
నాది సేమ్ ప్రాబ్లం అండి అనిమీయా అనిమీయా ఇదే ప్రాబ్లమ్ చిన్ న్నప్పట్ నుండి సఫర్ అయితున్నా నేను అనిమీయాతో
అయ్యో అవునా కష్టం అండి బ్లడ్ తక్కువ ఉంటే. ఉమ్మ్మ్ నాకు అదే ఉ ఖర్జురాలు తినండి ఖర్జ్ జురాలు ఇంకా మేకది తిల్లన్ దొరుకుతది తెలుసా అండి మటన్ లో తిల్ అని, మటన్ లో తెల్లని ఉంటది. కదా
అవునండి కన్ అసలు నేను మా నాన్ వెజ్ మటన్ మా అది నాన్ వెజ్లో మటనే తినకపోయేదాన్ని చిన్నప్పట్ నుండి అసల్ ఆ ఇప్పుడిప్పుడు కొంచెం మటన్ తినడం అలవాట్ చేస్ కున్నాను
ఉమ్ ఇది తింటే మీకు చాలా బ్లడ్ డ్ హిమోగ్లోబిన్ చాలా పెరుగుతది తిల్ అనేది మంథ్లీ ట్వైస్ అలా అనాత్ ట్రై చేయండి
చెయాలండి అవును చెయ్యాలి అనుకుంటా కొంచెం లీవరే ఇప్పుడ్ ఇప్పుడే తినడం కొంచెం అలవాట్ తీసుకున్నా అండి గాని అప్పు ఇప్పుడు మీర్ చెప్ మీర్ తి మీర్ చెప్ ఇప్పుడే ఐటమ్ అసలు అసలు అసలు వస్తలే అస్సలు తినలేదు
ఉమ్ నీవి మొన్ననే ఫస్ట్ టైమ్ చూసా దాన్ని చూసి ఆ అంటే మా హస్బెండ్ ఇక్కడ లేరన్ మాట మా తమ్ముడు తెచ్చిచ్చారు. ఇద్ తింటే బ్లడ్ ఒస్తంట తిను అక్క అని చెప్పి తెస్తారు కాని తిన్ లేకపోయా అమ్మో అది నేనే కుక్ చేసుకోని నేనే తినాలంటే నా వల్ల అవ్ వ్వలేదు
అవునండి కొంచెం ఎవరైనా కుక్ చేసి పెట్టిన తినే వాళ్ళమేమో వనీ చేసి తినాలంటే తినలేము. ఉమ్ ఉమ్ ఉమ్ అవునవును కానీ చేద్దామండి మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తా అది తినడానికి బ్లడ్ పెంచుకోవాలి అని అనిమీయాతో స్ చాలా సఫర్ అయితర్
ఆ ఇంకా వెజ్ లో అంటే మనకు కోన్ గూర నువ్వులు ఈ క్యారెట్ బీట్రూట్ పాలక్ కూరా
అదే చెప్పడానికి అన్నీ బావుంటాయి గాని తినేదగ్ గరే మన
కరెక్ట్ ఇది అయితే కరెక్టే అండి నేనంత పెద్ద తినే అమెలాగా చెప్తున్నా గాని ఒక్కటి కూడా తిన్ను అసలుకి.
స్బండ్ ఇంకా గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి, కనీసం మెడిసిన్ అయినా యూజ్ చేద్దామనేసి
హ్మ్ అంటే మెడిసిన్ మనకు ఆ ఇంగ అదే బట్ కొంత వరకు వచ్చాక ఇంకా ఇట్లా అలవాటు చేస్
ఆ కొంత వరకు మెడిసిన్ తో రికవరీ అయ్యాం. కొంచెం ఒక టూ పర్సెంట్ అట్లా పెంచ్ కున్నా తర్వాత ఫుడ్ తో పెంచుకోవచ్చు.
హ్మ్ ఇంకా మనం అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అది అది అవ్వ్ అది పెరగదు సో మీరు
చిన్న వాటికి ఆయాసము ఆ ఆ అందుకే ఇంకా ఈ మధ్యలో వెళ్దాం అనే ప్లాన్ చేస్తున్నామండి డాక్టర్ దగ్ రవ్వట్లే నా వల్ల కూడా ఇంట్లో పనంతా చేసుకోవడము, నీరసం వచ్చేయడము, చిరాకు ఆ అరవడము చిరాకు పడడము చాలా ఇబ్ ఇబ్బంది గుంటుంది
ఆ చిన్న చిన్న వాటికి ఇంకా నేను అర్ చ్చేస్తా నాకు మైగ్రేన్ ఉంది.
ఆ
చిన్న సౌండ్ అయినా నేను తట్
ఇరిటేషన్ అనిపిస్తది అవునవును ఏమో అండి లేడీస్ కి చాలా ప్రాబ్లం ఉంది ఇది అనీమియా
అవునండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేడీస్ ఎప్పుడైనా సరే. మనకు అంటే మంత్లీ మంత్లీ మనం మనం అవ్ ఐ మీన్ పీరియడ్స్ లో వెళ్తుంటాం కాబట్టి సో మనం వీక్ అవ్ తాం సో అట్లా అవ్వకుండా ఉండాలంటే కొంచెం హెల్దీ ఫుడ్ తీస్ కోవాలి బ్లెడ్ ఎక్కువొచ్చేది అవి ఫ్లాక్ సీడ్స్ ఇవి గూడ మంచిదండి.
ఔ నేనది డ్రై ఫ్రూట్స్ లో ఫ్లాక్ సీడ్స్ డేర్ చేస్తాను అన్నీ ఇంకా ఆ అవి గూడా అవునండి అదే సన్ఫ్లవర్ సీడ్ మనకు ఇది వాటర్ మిలన్ సీడ్స్ దుమ్ ఇంకా ఒకటి గుమ్మడి గింజల సీడ్స్
మిమ్మల్ గింజలా అవి మంచివి
కొంచెం అవి అన్నీ ఇంకా లేదా ఇవి ఉంటాయి కదా యల్లో కలర్ ఎండు కిస్మిస్ ఎం ఎండు ద్రాక్ష ఎల్లో కలర్ వి అవి కూడా అవి మా పిల్లల ఇష్టపడారు మా చిన్న అబ్బ అది మా చిన్నబ్బాయికి ఎక్కువ ఫీవర్ వస్తా ఉండేది ఇవి తింటే కొంచెం ఒళ్లుు చలవ చేస్తదంట ఎండు కిస్మిస్ తింటే ఇప్పుడు అయితే అవి వాడు అసలు ఇష్టపడాడు తినడానికి ఇలా ఇలా వచ్చినవాని ఇకా డై ఫ్రూట్స్ లో యాడ్ చేసి ఇస్తా తింటుండు మా పెద్ద అబ్బాయినే నవ్వుతా ఉంటాడు ఎందుకు మమ్మీ అన్న నవుతుండు అ లో ఎండు కిస్ స్ ఏమై యాడ్ చేసినవంటే లేదు బట్టి అ నేనే ఏం యాడ్ చేయలేదు
హహ వాళ్ళు చెప్తే తినరని మన బాధ మాన్నది
ఇ అట్లా కొంచం ప్రీపేర్ చేసుకోవాలి కదండి ఇంట్లోనే హోమ్లీ ఫు ఫుడ్ బయట ఎలాగో కోవిడ్ తర్వాత అయితే మొ త్తానిక పడిపోయిందండి బయట ఫుడ్ తినకపోవడమే బెటర్ చాలా వరకు అవును కోవిడ్ తర్వాత చాలా ఇదయి
కోవిడ్ లో ఆ అప్పుడు ఆ వ్యాక్సిన్ వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి చాలా మంది బాడీస్ కొంచెం ఇమ్యూనిటీ తగ్గింది అంటారు
అవునంట అవునంట అండి
హు కొంచెం అదొక్కటి హెల్త్ కాన్షియస్ ఉంటే ఆ మెయిన్ మనం లేడీస్ ఇంట్లో బాగుంటే ఫ్యామిలీ అంతా బాగుంటు
అంతే అండి మనం బావుంటే కిచెన్ బావుంటే అందరు బావుంట టారు మన పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మనకి స్ట్రెస్ ఎక్కువయి తుంది ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఏది చేసి పెట్టాలి పిల్లలకని అవునండి మీరేం చేస్తారు ఏ ఏ ఏ వంటలు ఎక్కువ ఇష్టపడతారు
ఇంట్లో అయితే ఎక్కువ వెజ్ నాన్ వెజ్ రెండు అండి మా హస్బెండ్ కొంచెం తక్కువే నాన్ వెజ్ అసలు తినరు ఒక డే లో ఒక పూట తింటే గ్రేట్ అది కూడా ఒక టూ త్రీ పీసెస్ అం బాబు ఎక్కువ ఇష్టంగా తింటాడు బాబు నేను కొంచెం ఇష్ట ఇష్టంగానే తింటాముండి పాప కూడా అంతే సేమ్ హస్బెండ్ లాగా కొంచం గ్రేవీ తింటే గ్రేట్ ఆమె
ఆహా పిల్లల మా
దోసా అల
హ్మ్మ్ ఉహు
ఇంకా కొంచెం స్పైసీ గున్నా తినరు బాబు ఏమో చాలా స్పైసీ అడుగుతాడు పాప ఏం అసలు స్పైసీ వద్దంటది సో ఇంకా ఆమెకు సపరేట్ గా చేస్తా వీళ్ళకి సపరేట్ గా మాకు సపరేట్
అంతే ఇద్దరికి ఒక టైపు ఇద్దరికి ఒక టైప్ చేయాలి
వస్తే పన్నీర్ బటర్ మసాలా చేయమనేది సేమ్ ఆ నాకు చికెన్ కావాలి చికెన్ తో ఏ ఎదిచేసిన నేను తింటా అని బాబంటాడు సో ఇంక అట్లా ఇద్దరికి రెండు మళ్ళీ మా హస్బెండ్ ఈ రెండు తినరు
ఇంకా మనకు కంప్లీట్ గా ఆ సండేస్ అయితే ఇంకా చాలా కష్టం అండి వంట లతోటే ఏదైనా స్పెషల్స్ చేద్దామా అంటే ఇంకా కంప్లీట్ గా దాంతోనే పొత్తది డే అంతా
అయిపోతుది అసలు మనకి హాలిడే ఉండదండి ఇది అందరికి హాలిడే ఉంటది కాని మన వరకు లేడీస్ క హాలిడేనే ఉండదు
అవునండి ఇంకా సండే రోజు ఇంకెక్కువ వర్క్ పడుతుంది ది మనకి
ఎక్కువరకు పడుతది ఇ ఆ ఇంట్లో ఉండి ఆర్డర్స్ వేస్తుంటారు థ్యాంక్ యూ